హలో
హలో హలో
హలో సిస్టర్
హాయ్
హాయ్ సిస్టర్
హాయ్ హౌ ఆర్ యూ
యా ఐయాం ఫైన్
ఏం చేస్తున్నారు.
ఏముంది సిస్టర్ ఏం లేదు. మీరేం చేస్తన్లు
ఏం లేదు కాలిగే
నాక్ తిన్న ఆ తిన్నాను సిస్టర్ మీర్ తిన్నారా కర్రీ సోరకాయ చారు మీది
మాది బుడంకాయ, టమాటో
అవునా ఈ టైమ్లో బుడంకాయలు దొ త్తయా
ఆ దొరుకుతాయి మార్కెట్లో ఎప్పుడైనా ఉంటయి కదా
అవునా
ఆ ఎందుకు దొరకవ్ అనుకుంటున్నారా మీరు
ఆ వర్షాకాలంలో అప్పుడు పంటల టైమ్లో దొరుకుతయేమో అనుకున్నా
ఇప్పుడు మార్కెట్ల ఎప్పుడైనా దొరుకుతున్నయి.
మ్ అంటే అవి
హైబ్రేట్యీ
అబ్ అదే
ఇంకా మీ నువ్వే వండావా కర్రీ నువ్వే వండావా మీ మదర్
ఆ మదరే
ఆ ఇంకా ఏం చేస్తారు మీరు
ఏముంది సిస్టర్ ఏం లేదు. ఇంటి దగ్గరే ఉంటాను.
కాలియేనా
ఆ కాలీనే
అఓ
మీరు సమ్మర్ కదా
ఆ ఇంట్లోనే ఉంటాను. ఆ ఇంట్లోనే ఉంటా కు
సిస్టర్ మరి బైటి కే ఏంటే సమ్మర్ లో ఏటైనా వెళ్ళే ప్లాన్స్ లేవా
సమ్మర్ లో ఇప్పుడేం ప్లాన్ లేదు మీరేటన్నఎళ్తారా
ఆహా ఎట్లేదు ఇంటి దగ్గరే అంటే చాలా మంది సమ్మర్ వస్తే ఎటైన వేరే ఊర్లకి వెళ్ళడం అట్ల వెళ్తారు కదా లేదా అని
వెళ్తే ఒకవేళ తిరుపతి ప్లాన్ చేస్తే ప్లాన్ తిరుపతికి వెళ్తాం వీలైతే ఉమ్ లేకపోతే ఎటు లేదు
సమ్మర్ లో పిత్ పత్కి ఎల్లడమంటే చాలా మంది వెళ్లారు కదా
ఉమ్ ఇంగా ఆల్డేస్ వీలైన వాళ్లేళ్తారు ఇగ ఎండలు ఉన్నాయి అనుకునే వాళ్ళ ఎల్లరు అ
ఆ ఎంతయినా సమ్మర్ ల వెళ్తే
ఉమ్ మీరు ఎప్పుడైనా ఎల్లార తిరుపతి
ల్లినా ఒసారి ఎల్ళ మీరెల్లిళ్ల
ఆ నేనుగూడ ఒక్క సరే ఎల్లను
ఆహ ఫ్యామిలీతో కాదు ఫ్రెండ్స్ తో ఎళ్ళినం
ఫ్రెండ్స్ తో వెళ్ళావా
మీరు ఫ్యామలీతోనా
ఆ ఫ్యామిలీ తోటే ఎళ్ళమండి బాగుంటది తిరుపతి ఎట్ల నడిచే ఎళ్ళారా
లేస్ స బస్ లోనే ఎళ్ళినము మేము
ఫైకి బస్కె ఎక్కం ఎలా టికెటా ఫ్రీ ఎ నా
అప్పుడు టికెటే ఉండే లేదు లేదు అప్పుడు మేము ఎ నప్పు టికటే ఉండే మీరు నడుచుకుంటా మెట్ మెట్ల మీద నుంచి ఎళ్లిండ్ల
ఆ నడుచుకుంటనే ఎక్కిన మేము
ఊ ఆసలు నడుచుకుంటూనే వెళ్ళాలంట తిరుపతి
ఆ అవును కాకపోతే నడవాలంటే అన్ని మెట్ల ఎక్కాలి ఇగ కంపల్సరీ అట్ల అయితేనే నడుచుకుంటు ఎళ్ళగలుగుతాం
అంతే ఎంత టైం బట్ ఎన్ని డేస్ ఇలా కంప్లీట్ అవుద్ది నడుచుకుంటు ఎలలంటే
ఇగ మనం నడిచిన ఫాస్ట్ ఒక డేస్ అని ఉండదు అవర్స్ పడతది త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ ఫాస్ట్ ఫస్ట్ ఎక్ తె టూ అవర్స్ లో కూడా ఎక్కుచ్చు ఉమ్
అవునా
ఊమ్ ఇగ మన ఒపిక అది
మా అప్పుడు అసలెవ్ అంత ఏం తెలీదు వెళ్ళినామో బస్కే లినము ఏలేసోచినము ఆ
మళ్ళీ ఎప్పుడన్నా వెళ్తే స్టెప్స్ ఎక్కి ఎళ్ళండి మంచి ఉంటది
అవును స్టెప్స్కికెల్తేనే అన్ని చానా దేవతలు ఉంటర అం అవర్
ఆ అవున్న స్టెప్స్ పక్కకి మళ్ళీ దశావతారలు ఉంటాయి టెంపుల్స్ ఉంటాయి బాగుంటయి ఉమ్
అదే మీ మెదలో వచ్చిన తర్వాత తెలిసింది ఇట్లా టెంపుల్స్ ఉంటాయి మళ్ళీ గుండెంలో స్నానం చేసి దర్శనానికి వెళ్ళాలి అని చెప్పి మేము అదేమీ చేయలేదు ఆ
దర్శనం చేసుకొని వచ్చిలాగా
ఉ అంతే దర్శనం చేసేస్ కొని వచ్చిన
ఓహో
ఇంకా అక్కడేమో అంటే గుడిలో ఏదో దీపం కూడా ముట్తిస్తారంటగా
అవునా ఏమో మరి నా తెలిదు ఆన్
అదే తేవు ఊ దేవుడి గుడికి ముందు గండ గండ దీపము ఏదో అన్నారు
ఇంకా పని అయిపోయిందా ఈవినింగ్ టైం
లేదు సిస్టర్ ఇంకా చెయాలి
వంట చేయాల ఆ లేదు చెయాలి
అవునా ఏముంటై ఈవినింగ్ టైమ్ వర్తంగా ఎక్కువ ఏముండదుగా మార్నింగ్ అయిపోద్దదివరి క
ఓహో
ఇంకా వంట చేయాలా ఈవినింగ్ టైమ్ లో
ఆ చేయ్యాలిం ఈ రోజు రైస్ ఒక్కటి చేస్తే సరిపోద్ది కర్రీ ఉంది
అవునా
మీరు
చెయలి
ఇప్పుడు ఇప్పుడేం ప్రిపేర్ చేస్తారు మరి
ఇప్పుడైతే చిక్కుడుగానే ఉండదాం అనుకుంటున్నా
అవునా అంటే పండినియా తీసుకొని రావడంనా
మార్కెట్ లోగానే తెచ్చుకున్నారూ ఉమ్
అవునా
ఉమ్ ఇంకా మీరు మార్కెట్ లో తేర్చ్చుకోరా మీరే పండించుకని తింటారా
చిక్కుడుకయ అంటే మా బాయి దగ్గర ఉన్నాయి అప్పుడు పెట్టినాం కొన్ని రోజులు కాసినాయి ఇంకా ఇప్పుడు ఎండాకాలం ఎక్కువై వాటర్ సోర్స్ లేదు కదా
ఉఓహ
ఏండిపోయిందట్లా
మీరు వెళ్తారా వచ్చారు దగ్గరికి
ఆ అప్పుడప్పుడు వెళ్తాం అంటే ఏం పర్క్ ఉండదు కాని ఇప్పుడేం వర్క్ పర్క్ ఉంది సిస్టర్ సమ్మరే కదా
అన్ని కూరగాయలు వేస్స్తారా
ఆహా కూరగాయలు అయ్యాము పెట్టాము కూరగాయలు మేము కాకపోతే ఈ ఈ చి చిక్కుడుగాయ అంటే నార్మల్ గా గింజలు ఉంటాయి కదా వి ఎట్లా ఆ గింజలలను తీసుకపోయి మక్కజొన్న వేసే టై లో వేస్తాము ఇంకా వాటితో పాటు ఈ మొలితాయి అట్లా ఆ
మీ సైడ్ మక్కలు వీట్లే వ ఇస్తారా బాగా
హ అవును మ మొక్కజొన్నలు ఎక్కువ ఇస్తారు మొక్కజొన్నలు వరి అంతే
ఇంకా మిరప తోటలు ఇట్లా అంటివి పెట్టారా
పాండవు మా సైడు
అవునా ఆ మా సైడ్ బా నే పండిస్తారు పంటలు అన్ని రకాల
ఆహా
అ
అంటే మిరప్ప అంటే ఇక దానికి ఎక్కువ ఇన్కమ్ పెట్టాలి కదా
అవును
అనేసి మళ్ళీ కొంచెం వాతావరణంది కూడా ఉంటది కదా మళ్ళ వాతావరణంది ల్యాండ్ డిఫరెంట్ గా ఉంటదని మా సైడ్ అయితే ఎక్కువ పెట్టారు అసలు ఎవ్వరు మిరుప
అవునా
హ ఎక్కువ పత్తి ఉన్న మక్కజొన్న వరింతే
ఓహఓ
ఆ ఏేం సిస్టర్
ఇంకా మర
ఏము సిస్టర్ చెప్పాలి మీరే చెప్పాలీ సిస్టర్ మీరే
అకాే చెప్పండి
మీ సైడు మా వరి మక్కజున్న మీర పా అన్ని పంటలు వేస్తారా
ఆ అన్నిీ పండిస్తారు మా సైడ్
వాట్ వార్ సోర్స్ బాగుంటారు తం
వాట్స స్ాని ఉంట
ఆహా
ఉ ఇంకా మీకేమన్నా పశువులు ఇట్లు ఉన్నాయా మేకలు గొర్రలు బరలు లాంటివి
ఆ ఉన్నాయి ఎద్దులు ఉన్నాయి బర్రెలు ఉన్నాయి అంటే గోరేలు అట్లేమ్ లెవ్
ఇరి పాల మా
పాలా ఆ పాల ఇచ్చినప్పుడు నార్మల్గా ఆ ఇన్ని రోజులు ఒక బర్ర ఇచ్చాయి ఇంకా ఇప్పుడు ఎండాకాలం కదావి కాదు మానేసింది
అవుడి బయట మీరు తెచ్చుకుంటారా కావాలండి అ
ఆ కావాలంటే బయట అయ్యక
ఆ
అ
సరే ఓకే మరి
ఆ ఓకే